హలో
హలో
ఉమ్ చెప్పండి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బావున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదండి
ఈవినింగ్ టీ స్నాక్స్ ఏమన్న తిన్నారా
హు మ్ అన్నం తిన్నాము ఉమ్ ఇప్పుడైతే ప్రస్తుతాని కి కాసేపు పడుకోని లేెసా అంతే ఉ
ఇన్ని
కాసేపు పడుకొని లేసాను ఆ టీచేస్ కుంటాను కదా
తాగార మరి
ఇంకా లేదు చేయాలి ఇంకా మేరా రెడీ
ఇప్పుడేదాగేన ఉచనాంద
ఎలా చేస్తారు టీ మర మీరు కాఫీ టీ తాగుతారా టీ తాగుతారా
టీఏ తాగుతా కాఫీ కొంచెం హిట్ కదా అప్పుడు ఒకసారి బాగా హెడ్ బేక్ంటే కోక్ ఇదతలా మక్సిమం దాగీ డైలీ ఎప్పుడ అది హెడేక్ గాని ఏమన్నా బాగా తలనొకి వస్తే
అప్పుడు కాఫీ తాగుతారా
కాఫి ఏదన్నా ఒకడ కావతా నర్మలీ ఏదగా
గ్రీన్ టీ ఇట్లా ఏమనా వేసుకుంటారా
ఆ లేదు మాయాక్సిమం తాగలే నేను డైలీ ఎప్పుడు ఒకసారి కొంచెం హేడేక్ ఉండే ఇంతకుముందు టీ పెట్టుకున్నాయి
ఎగ్ కర్రీ గిట్ల ఏమన్నా బాగా ఇష్టం ఉంటుందా మీకు
హు తింటాను బాగా
మరి అది అదే అదే కూడా వేడి కదా
అంటే మరి బాగా అంటే బాగా తినండి డైలీ కాదు కాని ఎప్పుడు వస్తుంటేనే వాట్
అదా వాటర్ తాగితే తగ్గుతదా
ఇ కొంచెం వాటర్ వాల్ల బాడీలో హీట్ కంట్రోల్ అద్ది కదా
అవునా
ఉహ్
ఉహు అమ్మ ఎక్కువ ఏం కర్రీస్ చేస్తుది డైలీ
అన్నేది ఇప్పు ఇంత ముంద ఒక పని చెప్పింది గోరుచిక్కుడుకాయ కట్ చేసి పెట్టి అ చెప్పేసిచెయ్యాలి
గోరుచిక్కుడుకాయ తింటారా మీరు
మా డాడీకి ఇష్టం మా డాడీ ఫేవరెట్ డాడీ ఇప్పుడు డ్యూటీకి వెళ్తాడు ఎయిత్ అట్లా
ఆహా
మీ డాడీ కోసం చపాతి ఉన్నా గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తారు
చపాతి గోరుచిక్కుడుకాయ ఈఈ దేవుడు బాగోదు అనుకుంటా
ఉమ్ మా డాడి కి ఇష్టం బాగా చపాతి వి ప్లస్ గోరుచిక్కుడుకాయ తింటాడు బాగా డాడీ
ఉహు
మా అమ్మ వస్తుంది అ కట్ట పూ కట్ట పూలాలు చీపురి పూలలు
అదే కదా సరే నేను ఎప్పుడు ట్రై చేయలేదు బస్ అసలు ఒక గోడి చిక్కుడుకాయ చపాతీ ట్రై చేయాలయితే